హలో, మేము తిన్నాం, నువ్వు తిన్నావా
తినం ఏం కూరా
సాంబారను చట్నీ
పచ్చిమిర్చి మీరేం కర్రి
మావి పచ్చడి
ఏం పచ్చడి మీది
దొండకాయి పచ్చని
ఉహు
దాంట్లోకర్రీం పెట్లేవా
కరీ ఏం పెట్లే మామలుగా సాంబార్ నీళ్ళ నీళ్ళ సాంబార్ నీళ్ళ నీళ్ళ సాంబార్ ఈ రోజు బెటర్ కొంచెం ఎందుకంటే కొంతమంది ఈరోజు చాలా. టైం ఉంది కదా చేయడానికి అందుకే కొంచెం బేటరే.
ఉమ్.
రేపు చూడాలే. ఏంది ఏం కాదు అమ్మ ఉంది అన్ కూడా ఉంది మరి. ఆహ్ ఆహ్.
ఉమ్.
ఉండు ఉండు లోపలికు పోదాం పా.
ఇవి వేరు కదా.
ఏహ్ ఇది ఫాల్ ఇది. హలో.
ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్ మీరు అందరు కలిసి.
అయిపోతుంది.
ఆహ్.
ఏం చేయములేమ్మా. ఆహ్.
కాకి గమించువ ఇంకా చుస్.
ఏం తెచ్చుకోలేదు. బుక్ తెచ్చుకోవడమే సరిపోతది.
ఉమ్ అంతా. ఇది లేకపోతే రామ్ సి రామ్ సీత లక్ష్మణ్ హనుమన్.
అందరు ఆడరిక్కడ.
ఉమ్.
తన్నే. ఉమ్. ఎక్కువ రాలేరంట ఎవ్వరు. ఎందుకంటే ఎవరి లోకం వాళ్ళదే ఎవరి ప్రపంచం వాళ్ళదే. ఆహ్ ఫోన్లా వాళ్ళే. ఎవరు ఫోన్ వాళ్దే ఎవరు ప్లేస్ వాళ్దే ఎవరు గోలు వాళ్దే. ఎందుకు.
అబ్బా నాకు హలీం తినాలి అని ఉంది అబ్బా.
ఎందుకు ఏం బావుండదు చుటానికే.
చూడటానికి బాగోదు తింటే బాగుంటది.
కొనుకొని తిను మరి.
డోర్ పెట్టేసుకో.
నా కసన్సచ్చు అచ్చు టాననికిత్రను బచ్చదిది అలి నాకు
ఉమ్ ప్చ్ అమ్మాయి పరిస్థితి ఎట్లా.
ఎవరిది.
ముస్లిం అమ్మాయి పరిస్థితి ఎట్లా.
వదిలేస్తవ కొంచెం.
ఉహూ. అవే.
ఉహూ. పో స్టార్టేనావ బయటికి పోవడం.
వెళ్ళాలి కాసేపు ఆగి వెళ్తాను చార్జింగ్ లేదు ఫోన్లో.
ఉమ్.
పది పదిహేను ఉన్నాయి.
సరిపోదా పోలే
ఫోన్ పే చే వంట టై మ చార్జ వెద చ
రేపు కాలేజ్ ఉంద
రోజూ ఉంటంది కానీ మనమే
మరి రీసెర్చ్కి ఎప్పుడు పోతా
రీసెర్చ్ కి ఫ్రైడే
గమ్ముంద ఈ మందిరం అలిికడయిపోయిచ్చ
పప్పుడు వస్తే ఇస్తాయిప్పుడుస్త జరాాల ఇా చెప్పులు కొాల ఇ చెప్పుడు ఉప దేపో బచ్చ ప స్టాైఫ వస్తది
చాలా పని ఉంది నాకు రాని రాత్రి
అలు ఇంఫమేషన్ ఇట్ల పస్త
ఇప్పుడు మెనింకి డబ్బులు ఇవ్వాలి కదా అందరుూ
ఖచ్చితంగా పడతాయంటారు ఐదు మంది
పడతాయి ఎందుకంటే మేమందరం
చల్ చెప్తాను క్రెడిట్ కార్ నుంచి తీసినను అకు సాలరి పడదా ఇ
బొచ్చెడు సాలరీ బడింది రూపాయా రెండూ రూపాయల
క్రెడిట్ కార్డు క్రెడిట్ కల్ ఎ
రక్షద రక్షత నెట్వే
అమ్మో లక్షే
అవును మరి
కల్ ఈ
ఏద రాాలతే జరిగంది రోహిని అ జ
అ
అవు
రామ్చరణ్ ఒక ఉంట చూస్తం
కలే ఒరే సాపిడు గుంజంట కొంచం
ఒరే ఇటు మాట్లాదండిరా కొంచెం అయిపోయాక్క చేసుకో పని అయితే ఆసమా పేరు
భవాని సాపు గుంజుకుంటా
హలో
మ్మ్మ్మ్
ఆ సినిమా పేరు ఏమింది సినిమా రా రామ్ చరణ్ంది సమంతా కృష్ణ ఉంటది చూసినవా కృష్ణ రామ మీది ఉంటది మనన్ని చచ్చిపోతాడు దాంట్లో
అవునా ఏమో తెలివదు
ఏంషలుమాారు
ఏమో
ఆ ఇప్పుడు
అ
ఆ సినిమాలో ఎలక్షన్లు పెడతారు అప్పుడు దాని సినిమాలో మామ్ మనలాచ్చే అ జస్త
ఏమొ ఆ తెర్వదు ఉ ఊ
రంగా రంగ రంగ స్థలా
ఓనో
రారా అంటూనే ఉన్నా రారా అంటూనే ఉన్నాం. మా
అది బాగుంది ఏమొ
అవునా ఆ రంగస్తలనా ఆ
అబ్బా అదా ఏ నా చో
ఆ
అసలేని అసలే బాను నాకుసలే నచ్చు
మ్ పంటి
ఆ
నీ ఫెవరెట్ మూవీ ఏంటి?
ఆ నాకు ఈ ఫేవరెట్ ఏం లేదు. రంగం అయిపో
రంగమ్ హసలుసిసన్నియారసవాలి ఓ రంగ అహె రంగంలో ఏంటి ఏం సాంగ్ ఆ
అన్నిస అన్ని సాంగతో బానేఉంది
సరే ఒక సాంగ్ చెప్పుంగ నువ్వు
ఎందుకు ఏమో సాంగ్ బావంటది.
ఎందుకు ఏమో తులి తిరిగెను మనసే తర్వాత పిచ్చి కలలేవో ఏమి తర్వాత ఏమి ఎల్ విరిసేను వయసే అదేనా
టెన్త్ అవి
ఏ మొ గజిబిజిగా గజిబిజి గా అనిపిస్ మ్ జ
ఆ అది ఓకే అది బావుంటది.
ఇంకే ఏమైనా సాంగ్ ఉందే
ఆ
ఏసు
అది అదయితే బాగుంటది అదొకటిస్ సైడ్కి పడుకో వంకర పడుకోకు సరిపోద్దది. మంచిగా పడుకో
నీకు
విక్కీ బికామ్
గా
ఎక్కు హె నాఫుడ్ ఏంటి? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది.